హలో
హలో
బావున్నావా
ఆ బావున్నా నువ్ బావున్నావా
మ్ నేను గుడా బాగున్నా ఏం చేస్తన్నావ్
ఏం లే ఇప్పుడే తినేసి అలా కూర్చున్నా నువ్వు
నేను అంతే ఇప్పుడు తినేసి ఇంకా పైకి వెళుతున్నా
మ్ హ
ఏం తిన్నావు
నేను రైస్ ఫిష్ తిన్నా నువ్వు
మా ఇంట్లో కూడా ఫిష్ చేశారు ఫిష్ ఫ్రై చేసినారు ఇంకా ఏందో చట్నీ చేసినారు ఇంకా టమాటో పిక్కలుంటే అది వేసుకొని తిన్నా
మ్ కాదు నిన్ను తి అందరి వాడి అందరి వాడు మూవీ వస్తుంటే మళ్ళీ చూసా
అవునా నేను ఇప్పుడే చూసేసి వచ్చిన ఇప్పుడు వస్తాంది టీవీలో ఇప్పుడే అయిపోయింటే ఇంగా ఖాళీగా ఉంటే ఇంకా నీకు ఫోన్ చేసిన అసల్ చిరంజీవి మూవీ గదా అసలెంత బాగుంది అసల్ చాలా రోజుల్తర్వాత వేసినరు టీవీలో
ఒ అవును ఓల్డ్ మూవీ అయినా ఎంటర్టైన్మెంట్ మాత్రం ఇంకా ఫ్రెష్ గా ఉం తుందట్లో
ఊమ్ ఆ అవును నిజమే దాంట్లో డబుల్ క్యారెక్టర్ గదా చిరంజీవి ఇంగ చిరంజీవి ఎనర్జీ అప్ అప్పట్లో వేరే లెవెల
అంటె ఇంక చిరంజీవి ఎనర్జీ అంటే అప్పట్లో వేరే లెవెల్ కదా
ఊమ్ అవున్
నువ్వు ఫస్ట్టైమ్ థియేటర్లో చూసావ ఆ మూవీ
లేదు టీవీలోనే ఫస్ట్ జూస
నేను థియేటర్లో చూసా ఆడియన్స్ రెస్పాన్స్ సూపర్ ఉండేదప్పట్లో
ఊమ్ అవును ఇంగ చిరంజీవి ఎంట్రీకి అసల్ విజిల్స్ మాముల్గ ఉండవు గదా
ఆహ్ ఇ మూవీలో నీక్ నచ్చిన క్యారెక్టర్ ఏంటి లైక్ ఆ మూవిలో
అంటే ఇంగ గోవింద రాజ్ క్యారెక్టరే బాంటుంది
ఎందుకని అలా అంటే పర్టికులర్ గా నీ ఒపీనియన్ ఏమన ఉందా ఆ క్యారెక్టరే అనేసి
అంటే సింపుల్ గా ఉంటాది ఇంగ ఫ్యామిలి కోసం ఏమన్నా చేయడానికి రెడీగా ఉంటాడు ఇంగ తన ఎనర్జీ బా ఛాన ఛాన ఎనర్జీ ఉంటుంది
ఆమ్ కరెక్ట్ నువ్ చెప్పేది కుడ చిరంజీవి కామిడీ టైమింగ్సైతే అబ్బ సూపర్ కదా అందులో పంచుక్ పంచ్ టైమింగ్ ఉంటది కామ్డికి
అవును ఇంగ డబుల్ రోల్ కాన్సెప్ట్ గుర్తుకుందా వాళ్ళ కొడుక్ కూ వాడు
ఔను అదే కదా మూవిక్హైలైట్ అసల్ డబుల్
ఊమ్ అవును ఇప్పుడ్ చూస్తే కొన్ని సీన్స్ ఫన్నీగా ఉంటాయి ఆ
అవును అప్పట్లైతే ఆడియన్స్ కి ఫుల్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఆ మూవీ
ఊమ్ అవున్ ఇంగ కామ్డీ సీన్స్లో నీకు ఫేవ్రెట్ ఏంటి ఆ
కామ్డీ సీన్స్లో అంటే హీరో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే సీన్స్ ఉంటాయి గదా ఆ సీన్స్యితే చలా బాంటయ్ అవి నా ఫేవరెట్ ఇవి
ఆ ఔను నాద్గుడా అంతే అంటే ఇంగ ఎలుకతో బండి మీద వాణ్ణి కీచ్కొన్ పోతాంటడ్ గదా
ఆ పాతి సుపర్ ఎక్స్ప్రెషన్సైతే చాలా బాంటాయి ఆ కమిడియన్ సునీల్ సునీల్ది
ఆఆ ఔను ఇంగ చిరంజీవి ఫేస్ ఎక్స్ప్రెషన్స్యితే ఇంగ కామ్డీకి పర్ఫెక్ట్ అన్మాట
హుమ్ సాంగ్స్ సాంగ్స్ ఉన్నావా అందులో సాంగ్స్ ఉరించి ఏమన్నా జెప్పు
సాంగ్స్ విన్నా అంటే అసలు ఏందో ఒక్కొక్క సాంగ్ ఎన్ని ఎన్ని మినిట్స్లో ఉందో గానీ
అంటే అది ఓల్డ్స్ సినీమాస్ కదా పర్టిక్యులర్ గా ఓల్డ్ సినిమాస్ లో అన్ని సాంగ్స్ చానా లెంతీగా ఉంటాయి
ఆ ఇంగ సాంగ్స్ అన్ని లెంతీ గా కూడా ఉన్నాయి ఇంగ ఎనర్జ ఎనర్జెటిక్ కూడా ఉన్నాయి
అసలు డ్యాన్స్ కూడా ఇం చ్చి మాట్లాడాలి అంటే
చిరంజీవి డ్యాన్స్ అంటే ఇంగ సపరేట్ లెవెల్ లే చెప్పనవసరం లేదు ఆ
అసలు డిఫరెంట్ లెవెల్ ఫ్యాన్ బేస్డ్ చిరంజీవి డ్యాన్స్ స్టెప్స్ అయితే చాలా ఈజీగా చేస్తాడు కానీ ఆ స్టెప్స్ ని ఇమిటేట్ చేయడం చానా కష్టం
ఆ అవును ఇంకా హీరోయిన్ క్యారెక్ట క్టర్స్ ఎలా అనిపించినయి నీకి అంటే టూ హీరోయిన్స్ ఉంటారు కదా దాంట్లో
బాగున్నాయి మరి ఎంత హైప్ ఏం లేదు ఓకే అంటే హైలేట్ ట్ వచ్చి హీరోస్ ఏ ఓకే బాగున్నాయి
ఇంకా హీరోతో కెమిస్ట్రీ కూడా నచురల్గా నచురల్ గానే ఉంది లే ఏమంత యాక్టింగ్ లాగా అనిపిలా ఆ
నీకు యాక్షన్ యాక్షన్ సీన్స్ నచ్చాయా అందులో
ఉ పర్లేదు బానే ఉన్నాయి చూడొచ్చు
ఉ అంటే చూసావు అందులో కామెడీ యాక్షన్ రెండు బ్యాలెన్స్ చేశారు
ఆ చూసిన ఇంగా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమా అనీ అన్ బాగుంది అది ఆ
ఓల్డ్ మూవీ ఓల్డ్ మూవీస్ లో ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటది కదా చూస్తే
ఊ అవును ను్వు నిజం చెప్పినావు చాలా బాగుంటుంది అసలు చూస్తా ఉంటే మళ్ళీ మళ్ళీ ఫ్రెష్ గా చూ అంటే మళ్ళీ మళ్ళీ వేసినా ఫ్రెష్ గా చూసినట్టే ఉంటుంది
ఉ స్టోరీ సింపుల్ గా ఉంటుంది అసలు కానీ కన్ఫ్యూజన్ నే క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు సింపుల్ ప్లస్ ఎలిగెంట్ గా ఉంటది
ఉ అవును కానీ ఏంటనే ఎంటర్టన్మెంట్ కంప్లీట్ గా ఉంటుంది కదా
అవును
ఇప్పుడు వి
సినిమా రీమేక్ చేస్తే వర్క్ అవుతుందంటావా
కష్టం నాకు తెలిచిన అంత వరకు కష్టం అవుతుంది
ఎందుకు అంటావ్
ఎందుకంటే ఇంగ చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ రిప్లేస్ చేయడం ఈజీ కాదు వాడి ఎక్స్ప్రెషన్స్ వాడి యాక్టింగ్ మ్యాచ్ అవ్వడం అంటే చానా కష్టమే
అది కూడా కరెక్టే నువ్ చెప్పడం కానీ ఆ చిరంజీవి మూవీస్ లో నీకు ఇంకేమైనా ఇష్టమా
ఆ ఇందిరా ఉంది కదా ఇందిరా అంట ట్యాగూర్ అంట శంకర్ శంకర్ దాదా ఎంబీబిఎస్ అది కూడా బాగుంటుంది దాంట్లో వాడు యాక్టింగ్ చేసేదంట వాడి కామెడీ వాడి టైమింగ్ చాలా బాగుంటాయి ఇంకా గ్యాంగ్ లీడర్ అంట చాలా ఉన్నాయి లే చెప్పలేం
నువ్వు చెప్పిన మూవీస్ అన్నిీ చాలా క్లాసిక్స్ ఉన్నాయి ఇది చూసావా అంటే రీసెంట్ మూవీ ఏం కాదు కాని ఖైది నంబర్ వన్ ఫిఫ్టీ చరంజీవి ది
చూస అది ఫార్మర్స్ కోసము కొంచెం మెసేజ్ ఇస్తుంది మను చూసిన
అందులో డ్యాన్స్ చూసావా డ్యాన్స్ గురించి చెప్పు చిరంజీవి డ్యాన్స్ గురించి
అంటే గ్రేస్ ఉంటుంది ఇంకా వాడు చేస్తే ఎంత అంటే సింపుల్ స్టెప్స్ అయినా ఇంకా మన దాన్ని రక్రియేట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది
అదే ఏజ్ ఎంత అయినా ఎనర్జీ తగ్గలేదు అందులో
ఉమ్ అవును అదేగదా మెగాస్టార్ స్పెషల్
ఉమ్ ఫ్యామిలీతో చూడనికి మంచి మూవీస్ కదా
అవును పక్కాగా చూడొచ్చు ఏమంతా అంటే ఇంత వల్గర్ గా ఉండదు మంచిగా ఉంటుంది కామెడీ టైమింగ్స్ అంతా అంత పంజు లాంటి ఆ డబుల్ మీనింగ్స్ ఏం ఉండవు ఫ్యామిలీస్తో వెళ్ళిపోయి చూడొచ్చు
అది అందర్తో కలిసి ఎంజాయ్ చేయొచ్చు
అవును ఇంకా ఈ మూవీలో లెసన్ ఏమనిపించింది నీకి
మూవీలో లెసన్ అంటే లైక్ ఫ్యామిలీ వాల్యూ అనమాట
ఉ అంతేనే నేను నాకు కూడా అదే అనిపించింది ఇంకా
ఇంపార్టెంట్
రిలేషన్షిప్స్ ఇంపార్టెంట్ అనిపించింది నాకి ఇంకా అంతేలే
ఉమ్ నువ్వు గోవిందుడు ప్లేస్ లో ఉంటే ఏం చేసేదానివి
నేనా సేమ్ నేను అంతే ఇంకా ఫ్యామిలీ కోసం ఫైట్ చేస్తా నువ్వు
సేమ్ నేను కూడా సేమ్ నేను కూడా
ఆ ఇంకా ఓల్డ్ మూవీస్ ఎందుకు మళ్ళీ మళ్ళీ చూస్తాం అనుకుంటావు అంటే ఎన్ని సార్లు చూసినా మంచి గా ఫ్రెష్ గానే చూసినట్టు ఉంటుంది బోరు కట్టారు ఎందుకు అట్లా అని
అంటే అదొక్క నా ఆస్ట్రాలజీ ఆఫ్ ఫీలింగ్ అనమాట
ఆ అవునులే నిజమే నా చిన్నప్పటి మెమోరీస్ గుర్తుకొస్తా
నై
అవును ఇంకా
ఇంకా సండే ఆఫ్టర్నూన్స్ టీవీ ఉంది ఫ్యామిలీ అందరం కలిసి చూసిన రోజులు గుర్తొస్తాయి
ఆ అవును నిజమే అది కూడా కరెక్టే ఇప్పుడు కూడా నేను టీవీలోనే చూసిన ఏం సపరేట్ గా వేసుకొని చూడలేదు
కానీ ఇప్పుడు ఓటిటిలో థౌజండ్స్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి
ఉం
కానీ కొన్ని ఓల్డ్ మూవీస్కున్న ఫీల్ వేరు
అవును నిజమే ఇప్పుడు వచ్చే సినిమాస్ ఏముంటాయి దానిలో ఒక మెస్ మెసేజ్ ఉండదు పాడుండదు లాజిక్ కూడా ఉండదు
ఇది చెప్పు చిరంజీవి కామెడియా యాక్షనా డ్యాన్సా దేంట్లో బెస్ట్
చాలా టఫ్ క్వశ్చన్ అడిగినవు అసలు ఈ ఒక్కటి అని ఎంచు కోలేమనమాట దాంట్లో అన్ని బానే చేస్తాడు
నన్ను అడిగితే నేను ఏం చెప్తా అంటే డాన్స్ ఫస్ట్ అని జెప్తా
తర్వాత నాకైతే కామ్నీ అనుకుంటానా నేనైతే
ఆ అంటే కామెడీ అంటే కామెడీ టైమింగ్స్ నాచురల్ గా ఉంటుంది
ఉమ్ న అవును నిజమే ఇంక ఒక ఛాన్స్ ఇస్తే ఇంగ చిరంజీవిని ఏం అడుగుతావు నువ్వు
నేనే ఏం అడుగుతా అంటే డైలీ ఆ ఎనర్జీ ఎలా మెయింటైన్ చేస్తారు అని అడుగుతా
ఉమ్ అంతేలే సరే ఇంట్లో అందరు బాగున్నారా
ఆ బాగున్నారు
ఉం సరే అయితే బాయ్
ఆ బాయ్